ఆ బాగున్నారా. ఆ బాగున్నా
ఏం బ్రతికే ఉన్నావా. అసైన్మెంట్స్. పోయావ
అయ్యో అడగకు నిన్న రాత్రి రెండు వరకు పని చేసా. ఇంకా లెక్చర్ నాట్ అబ్బాయి అంటున్నాడు. ఏం చేయాలో వాడి గోల తట్టుకోలేకనే ఉన్నాను అసలు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. మన మధ్య
క్లాసిక్ అసలు వాళ్లకి. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు ఏం అసైన్మెంట్స్లో ఎందుకు ఇస్తారు. ఏం చేసుకుంటారో అసైన్మెంట్స్ ఇచ్చి నాకైతే అర్థమే కాలేదు.
ఉమ్ అవును ఐఓటి మీద రాయమన్నారు. ఈఎస్ పటి ఈఎస్. థర్టీ టూ సెన్సార్స్ అన్ని కలిపి నీకు తెలుసా ఏమన్నా ఐడియా ఉందా ఏస్పీ టూ మీదా స చస్మిత
ఆ కొంచెం తెలుసు. అంటే అది కూడా ఎట్లా తెలుసు అంటే రీసెంట్ గా మాకు వర్క్ షాప్స్ జరిగినాయన్నమాట. ఎమ్మెలేడ్ పెట్టినారు ఇగ్ఞత్ వాళ్ళు వాళ్ళు కొంచెం చెప్పినారు కానీ నాకైతే. గూగుల్ దేవుడే మెయిన్. అది ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే ఇంకా గూగుల్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాకున్నా వాళ్ళు ఎందులో చెప్పినారో. ఉత్తమైది అంతే.
ఆ నా కూడా కొంచెం ఇగా ఉంది ఈఎస్పి థర్టీ టూ మీద ఎందుకంటే నేను వర్క్ షాప్స్ ఆన్లైన్ క్లాసెస్ విన్నాను. సో దాని మీదనే డి కోడ్ చేస్తున్న ఈ లెక్చర్ ఎంత అంటే ఇష్టపడుతున్నా అప్రూవ్ చేయడం నేను అసైన్మెంట్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్. చెయాలా నేను అంటే కాఫ పేస్ చేసి ఎడిట్ చేస్తండి టైప్ వస్తుంది.
ఉమ్మ్ అసలు కాపీ పేస్ట్ కని అవుతా అంటే ఇంకా మనం. ఉండంగా మనీ మనం ఓన్ గా చేస్తే ఇంగా ఎంత టైం పోతుందో.
ఆ అవును. నిజంగా నాకు నచ్చలేదు. పది సార్లు డెలిట్ చేసి మళ్ళీ అప్ అప్లోడ్ చేసా.
హ్ అయినా నిన్న ఇన్స్టాలో ని రీల్స్ చూసా సూపర్ అసలు.
ఆ
హ్ చానా బాగా చేస్ వు దాన్నేనా టెన్ సార్లు డిలీట్ చేసి మళ్ళా అప్లోడ్ చేసింది.
ఉ అవును.
హ్ అసలు పర్ఫెక్ష్ పర్ఫెక్షనిస్ట్ నువ్వు అసలు ఆల్రెడి టూ కేె వ్యూస్ వచ్చాయి కదా మళ్ళీ ఏం బాధ.
వ్యూస్ వచ్చాయి కానీ కమెంట్స్ తక్కువగదా.
హ్ కమెంట్స్ కోసం టెన్షన్ పడతావా, అసలు కొంతమంది అయితే కమెంట్స్ ఆఫ్ చేసి పడేస్తారు తేల్ ప పడేస్తారు అసలు. ఎంజాయ్ చేయి బాగా లైఫ్ని.
హ
కమెంట్స్ ఏం చేసుకుంటారు చెప్పు.
అవును నిజమే నువ్వు చెప్ కానీ నువ్వే చెప్పు నీ క్రష్ నీ క్రష్ రిప్లై ఇచ్చాడా.
అయ్యో ఇవ్వలేదు ఇంకా ఇంకా పెండింగ్ లోనే ఉందిలే, సీన్ లో పెట్టాడు అసలు చూసి వదిలేసినాడు ఏం చెప్పేది చెప్పు.
ఫింద్రాన్ అంట ఇది దేన్ దేన్ మీద
హు అసలు ఏందోనే విపి అయిపోయినా. మధ్యలో రిప్లై ఇవ్వడానికి అసలు టైం లేదు అనుకుంటా అస అసలు మెసేజ్ చేసి హ్మ్
లేదా
అట్లే అంనుకుంటానా నన్ను ఇరీడి ఇరిటేట్ చేయదు. ముందే ఇరిటేషన్ లో ఉన్నా అసలు రిప్లే ఇయలేదని నువ్వు ఇంకా
సరే సరే చిల్ కాఫీ తాగావా అట్లీస్ట్
కాఫీ ఏమంతా అలవాటులేదు ఎం తాగుతావ్ ఇంగా కాఫీ. ఇంగా మా అమ్మ లంచ్ చేసింటే ఇంగా తినేసి కొంచెం అట్లా రెస్ట్ తీసుకుంటాన్నా.
హ్మ్ లక్కీ నువ్వు మా ఇంట్లో అయితే మే చివరికి వంటా అనేసి అన్ని నేనే చేసుకోవాలా.
అయ్యో నేనైతే కుకింగ్ వస్తే చేసేదాన్ని కానీ నాకు నాకున్న బద్ధకం ఎవరి ఎవరికీ లేదు అనమాట చాల బద్ధకం ఉంది
ఎం టేస్ట్ నేనైతే మ్యాగీలో మాత్రం ప్రో ప్రోస్కిల్నమాటనాకి
ప్రోల్ ఉంటారా ఆ టూ మినిట్స్ మ్యాగీకి అదే ఒక స్కిల్
ఊహ్మ్ వీకెండ్ ప్లాన్స్ ఎం ఉన్నాయి
దే థింక్ చేస్తన్నా ఎక్కడికన్నా ట్రిప్ వెళ్దామా లేకుంటే మూవీకి వెళ్దామా అని ఆలోచిస్తాన
ఉహు అంటే ఏ మూవీ
హారర్ మూవీకి వెళ్దామా
హారర్ మూవీ నా అమ్మ వద్దు వద్దు లాస్ట్ టైమ్ నువ్వు తీసుకువెళ్లే ఇప్పుడు మూడు రోజులు నిద్ద్ర పోలేదు
చాల న చిన్నద ఇప్పుడైతే నేనైతే నిన్న చూసినవవుకన్నావవుకన్నా ఎంత నవ్వు నవ్వుకున్న అంటే
నీకేమో నవ్వు నాకేమో ట్రమా భయపడి ఏడ్చి నేను అ అమ్మా త్రీ డేస్ అయింది సార్ ఇగా నిద్రపోక ఆ మూవీ ఆ రోజు చూసి అమ్మ నాా హారర్ మూవీస్ అంటేనే భయమ్ము నేను వద్దన్నా పిలుచుకొని పోయినావా
అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలా లైఫ్ లో సరే నే హార్ర్ మూీ వద్దులే ఈసారి కామెడీ మూవీ క వెళ్దాం సరేనా
ఆ ఓకే డన్ వెళ్దాం
హ్మ్మ్ ఇంకా ఎగ్జామ్స్ దగ్గర వస్తానయి సెమ్ దగ్గరకి వస్తుంది టెన్షన్ ఏం లేదా
చాలా ఉంది చదవాలనిపిస్తుంది కానీ ఫోన్ వదలేకపోతున్నా ఈ ఫోన్ డిస్ట్రాక్షన్ ఒక్కటా ఆ ఇన్స్టా రీల్ సో యూట్యూబ్ చూసి చూసి ఇంకా చదువ బుద్ధి రాదు ఒక టెన్ మినిట్స్ చదవడము వన్ అవర్ ఫోన్ చూడడము
సేమ్ ప్రాబ్లం నా కూడా అసలు రీల్స్ ఆ ఇన్స్టా నా పెద్ద శత్రువు తెలుస ఈ ఫోనే పెద్ద ఎనిమి అయి పోయింది నా ప్రాణానికి అసలు దేనిపైననా ఫోకస్ చే పంటే అసలు ఫోకస్ చేసేకె కుదరలేదు
అవును నేను ఫైవ్ మినిట్స్ అను కొని టూ అవర్స్ వేస్ట్ చేస్తా నే ఇన్ స్టా ఓపెన్ చేస్తే
నేను కూడా అంతే నేనయితే ఎగ్జామ్స్ ముందు ఇన్స్టా లాగౌట్ చేసాన ఎగ్జామ్స్ అపైన ఫోకస్ చేద్దామని ఇంకా ఇన్స్టా ఎట్లా లాగౌట్ ఉుందని యూట్యూ లో షార్ట్ ఓపెన్ చేసి చూసుకుంటాంట
ఇన్నేళ్లకు మనం ప్రతిరోజు రోజే చెప్తాం
అయితే రేపటి నుంచి కొంచెం సీరియస్ గా ఇస్టార్ట్ చేద్దామని ఉన్నా
అదే ఈ డైలాగ్ మనం ప్రతి రోజు చెప్ తాము సీరియస్నెస్ స్టార్ట్ చేస్త మని అది అవ్వదు కాదు
ఉ అతే మన సాటిస్ఫాక్షన్ కన్నా చెప్పుకోవాలి కదా బట్టు అయి ఈసారి మంచిగా పక్కాగా చెప్తాను సీరియస్గా
ఓకే ఛాలెంజ్ ఎవరు ఎక్కువ చదివితే వాళ్ళకి ట్రీ ఇసారి
ఉ సరే అయితే డీల్ డన్
ఆ గ్రేట్ మోటివేషన్ వచ్చింది అయితే
ఉంటుందో ఫస్ట్ తెలియాలె కదా నీ హెయిర్ స్టైల్ చేంజ్ చేసావా డిపీలో డిఫరెంట్గా ఉంది
ఉ అవున లేయర్ కట్ చేసాను
ఉమ్. అ బాగున్నాడి ఇంకా బా ఈ హెయిర్ కట్ బాగ్ సూట్ అయింది ఒకసారి రీసెంట్గా నువ్వు మాక్ చేేసేటప్పుడు హాఫ్ పూనీ వేసుకొని వచ్చినావు గుర్తుకుందా అది బాగా సైట్ అయింది నీ ఫేస్ కి చెప్దాం అనుకున్నా మ చిపోయినా
అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్ కూడ ట్రై చెయ్
ఆ నాకి లాంగ్ హెయిర్ కదా హాఫ్ పోని అంటే ఇంకా చిక్కు పట్టిపోతుంది ఇంకా చిక్కు తీయాలంటే ఇంకా అంతే మళ్ళ
నువ్ కూడ హేర్ కట్ చేేపియచ్చు కదా ఏమన్నా తెచ్చుకొని
ఎందుకో హెయిర్ కట్ చేయాలంటేనే చేస్తాను కానీ కింద కట్ చేస్తాను అంతే హెయిర్ కట్ చేస్తే ఇంక మా అమ్మ ఏమనదు కానీ నాక్ ఇష్టం లేవు ఏమంటే మా అమ్మ కొంచెం షాక్ అవు తుందంతే మ్మ్
మ్మ్ బ్రేక్ఫాస్ట్ చేసావా
మ్మ్ బ్రేక్ఫాస్ట్ చేయాలా ఇంక అవుతాంది
మ్మ్ ఇంకా లేదు
ఏం చేసినారు తినేకి
మ్మ్ ఉప్మా
ఓహో ఉప్మా నాకసలు ఉప్మా అంటెనే నచ్చదు తెలుసున
ఆ అందరూ అదే చెప్తారు ఉప్మా నచ్చదు నచ్చదు ఇంకెందుకు నచ్చదో తెలియదు కదా
మ్మ్ కానీ ఉప్మా కొంచెం వాటరీ వాటరీగా ఉంటే వేడి వేడిగా ఉంటే తినేయచ్చు అది గట్టిగా చేసాననుకో తినలేను నేను ఎందుకు
మ్మ్
మ్మ్
లైక్ సూప్ లాగానా కొంచెం
ఆ కొంచం సూపులాగా
మ్మ్ అవును అంతే
హ్మ్మ్ ఇంకేమి ఏనో ఫెస్ట్ జరుగుతాందంటనే మీ కాలేజ్ లో ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతాన్నాయ
చేస్తున్నారు లైక్ మనం మ్యారేజ్ లో చేస్తే జు డెకరేషన్ అట్లా చేస్తున్నారు డెకరేషన్
చూసిన ఎం వైట్ కలర్వి ఎందో వైట్ పేపర్స్ ఎందో డెకరేషన్ చేసినను
రిబ్బన్స్ కట్టుంటాం కప్పుడు ఆ రిబ్బన్స్ తీసుకొచ్చి కట్ సరే ఏందో ఆ డెకరేషన్
కాలేజీల అంతా బడ్జెట్ లోనే అయిపోలేమో కదా కొంచెం కూడా ఖర్చు పెట్టరు
అదే అనుకుంటా నేను కూడా కానీ ఈసారి యాక్టర్స్ ని బాగా పిలిచారు
ఆహా ఇంకా ఎగ్జిబిషన్ అవి ఎన్నో పెట్టిన ంటో అవి కూడా చూసినడు జెంట్ వీలు అంటా ఇంకా ఏంటేంటో
సారిీ జైన్ అదే ఎగ్జిబిషన్ టై ఎగ్జిబిషన్ కాదు అదే ఏమంటారు మ్యూజిక్ కప్స్ ఉంటేయి దాంట్లో తిప్పుతారు కదా అది ఇంటిి ఇలు అట్లా కొన్ని పెట్టారు
ఇకా నాయడు కుండ బిర్యానీ కూడా వస్తుందింటేనే
ఎవరు
నయుడు కుండ బిర్యానీ అది వాళ్ళ ఒక బ్రాంచ్ నేను అది వస్తానుంటే ను
ఏయ్యో అన్ని పెట్టారు సరే కొంచెం బాగా పెద్దగా చెయ్యాలని ఏమవు తందో లాస్ట్ సరే బాయ్
ఆవు మై